వినిపిస్తుందా ఉ హాయ్ మా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అనుకున్నా ఇలా కట్ అవుతుంది లంచ్ చేసావ్రా
ఆ అయిపోయింది అయిపోయింది లంచ్ చేససాన ప్రిపేర్ చేససాను టమోటా కర్రీ చేసాను
లంచ్ టైమ్ లో ఏసీరు కదా మళ్ళ లంచ్ ఎప్పుడు చేస్తార్ అంటున్నా
ప్రిపేర్ అయిపోయింది
తినేంటప్ప్
తినడమా తినడము ఇంకట్
బ్రేక్ఫాస్టే లంచ్ టైమ్ వరకు వసార్ కదా మీరు తినడమూ మరి లంచ్ ఎప్పుడు వస్తారు అంటున్న టూ త్రీ అవుతుంది ఇంకా ఇప్పుడే తిన్నదు కదా వెంటనే ఇక్కడ లైతది
ఎండలు ఎక్కడ ఎలా ఉన్నాయి సిస్టర్ అక్కడ
ఎండలు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే బా బాగా ఉంట వేడి కూల ఆల్రెడీ ఆన్ చేసినం మరక్ అవుతుంది లేకపోత్ు ఉండలేమ్